ఆ కట్ట అయింది అయితే ఇక నా చెప్పనా నాదైతే ఇంకా అసలు నీకు ఇంక ఎవలాకు తెలవదు అసలు మా మమ్మీకి కూడా తెలవదు
హే అట్లా చెప్పలేం
అయితే ఈ ఇప్పుడు మేమిద్దరమే ఉంట ఇప్పుడు మా తమ మా మామయ్య కూడా బయటనే ఉంటారు కదా ఇగో ఇప్పుడు ఇంట్లో సామానుకి మొత్తం అయననేదెత్తాండు అయి తే ఇగా ఐన చెప్పిన తే నడవన్నతిగతి ఆ
ఏంది నడుస్ ఏం నడవాలట
ఆయ్ ఏం నడవాలనంటే ఆయన జప్చింది ఆయన తాగితే చూడాలె అది చేసే చేస్ తులన్నీ మొత్తం చూసుకుంటే సప్పు లేకుండన్నాట
చ్చిందా లేకుంటే
తి అయితే నేనన్నా అంటే నాకేమో రోగమచ్చి ఇప్పుడు నీ దగ్గర బడున్నాన నువ్వు చేసి పెడతావని, ఆ నేను నీకు ఇల్లడి పని నేన్ చేసి పెడతే నువ్వు బయటకు బోతావ్. ఇక్కడ బువ్వదిని బయటకు బోతవ్ నేను ఇంట్లోటి పని ఏత్తే అది గూడా ఇంట్లో ఎక్కడయి అక్కడనే ఉంటారు బయటికెలాగలుగు త్తవ
ఎల్లలే
ఆ అయితే నివ్వు చెప్పినట్ ట్ కాదు నేన్ చెప్పినట్టుగాదు ఇద్దరు మాటో కటున్ అంటే మన బతుకుదేరు ముందుకు సాగుతది
మ్మ్
నుకు నువ్ పనికి వోవాలే ఇంట్లో తెచ్చి పెట్టాలే నువ్వు దిరుగు నువ్వు ఎటన్నా తిరుగు నువ్వు బయట దంద ఏమన్నా చేసుకోకు సంబంధం లేదు. ఇంట్ల వరక్ క్ నువ్వుదేకు నువ్వు బయట ఏమన్నా ఏసుకో సరే నువ్వు నేను సమస్ సరం ఉన్నప్పుడు నాకు ఆళ్లున్నరు ఈల్లున్నరు అన్నవ్ గదా ఆ దంద గూడా పెట్టుకో కాని నాకు ఇంటి వరకుదేకు ఇద్దరు పిల్లలున్నరు అది సదువార్ ఆ ఒక ఒకళ్ జూ త్యారే పెళ్లి చేేసుకున్నది గానీ గి తగిన్ ఇంత సంవత్సరం ఉన్నది గాని ఇప్పుడు బొయినా గూడా అరే మంచిగా బతుకుతున్నరు. ఉన్నారు కాదా అని అనుకోవాలి ఇక నువు అటుపోతా నేనే ఇటుపోత అవ్వగారి ఇంటికి పో అంటే ఊకే పోతానా
సరే ఊకెందుకు పోతు మళ్ళా వాళ్ళకి డౌట్ రాదా
ఇప్పుడు మొన్న ఇప్పుడు నాలు రోజులు ఉండొచ్చిన చాలు గట్లనలప్ పాన మంచి లేన అప్పుడు నేను చూసేస్తారే నా బిడ్డ వస్తంది పోతాంది అని వాళ్ళ అనుకుంటున్నిరి సేపుకోగా స నువ్ బయట నువ్ ఊర్లా పోయినప్పుడల్లా నేను అవ్వగారు ఇంటికి పోతే వాళ్ళ ఏమ కుంట్రు ఈ ఎప్పటికి మరి ఆయనే ఎవరున్నారు
ఆ ఏమేమి ఇక్కడి కొత్తంది మళ్ళీ ఏమయింది అని మళ్ళ అనుకుంటారు
ఇప్పుడు అటు చూడ మన అంచపురంలో ఏమన్నా చక్కట్ ఈది ఇక్కడికివస్తోందంటే ఈ దీనికి ఎవ్వడు ఇక్కడ ఉన్నోడు ఆ బో వంసపూర్లా చూషి చూసి తేరి తేరి ఉన్నాం ఇగో అట్లాంటివి అతాయ అని నేను ఇక మొన్న అన్న నువ్వు పెట్టే నువ్యు ఏ ఊర్లకన్నా పో నాకు సమ్మంధం లేదు కాని నన్ను బొమ్మను నన్ను బొమ్మ మన నేను పోను నువ్వు తెచ్చిపెట్టేది ఉంటే నువ్వు తెచ్చిపెట్టాల్సిందే పక్కా ఆరు నూరయినా నూరు ఆరుయినా పెట్టాల్సిందే అని అన్న మళ్ళే ఇక మొన్న నుంచి వెళ్ళి పోయిన వీక్ నుంచి వెళ్ళి పనికిపోతాంది ఇక కరీంనగర్లా ఇగ ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చుకుంటా పోతా నేనే ఆనన్న అంతే సరే మంచిది నువ్వు ఎక్కనన్నపనిచేయ్ ఎందుకంటే ఇగ నిన్ను దగ్గర నా కొద్దిగ ఇక్కనే చేయి అక్కనే చయి అనింటే కూడా నువ్వు ఏదో చిన్న పోరని తీరు సంకలో ఉం తానన్నట్టు చేయవ సరేనువ్వు ఇకనన్న పని చేస్కో
మ్
నీ ఇష్టము కనీ ఏంటిదంటే నాకు ఇక్కడికి పైసలు రావాలె నువ్ వచ్చేట టప్పటికి ఇంతైనయి అంతైనై అంటే ఇప్పుడు జీతం అచ్చేసి ఇరవై ఐదు ఆ ఈ ఇప్పుడు పియో గీ పియోపీ తెలుసు గదా లప్పాలు పియో తో పిఎస్ తే ఆడు గుత్తపడ్తే ఇయ్యడా మంచిగనే ఇత్తడు ఆడింకా ఆ ఇరవై ఐదు ఇత్తడు ముప్పై గుడా ఇత్తడు ఆడ్ ఎక్కువ మంచిగుంటే అయితే ఇగ ఈ ఆ పని ఏ చే ఇత నేను అనన్న మల్లె సరే నువ్వేమన్న చేస్కో గని పోయిన కాడ జాగ్రత్ త పోయిన కాడ మాట రావద్దు పలాన వ్య చేసిండట తాగ్కుంట చేసిండట తిరుక్కుంటా పోతాండ అంటే ఏం పనుల్ చేత్తలేడు. ఆ గీనకేంది నేన్ పైసల్ ఇచ్చేదా నువ్వక్కడ పైసల్ రాలేవన్ జెప్పి అక్కడ్దక్కడనే తి అడిగినవనుకో ఇక్కడే
అవును పిల్లలు ఉన్నరు కదా
ఇద్దరు పిల్లలు ఉన్నరు పొద్దున తెల్లార్తే బిస్కెట్ లు కావాలె, పాలు కావాలె, సిరిదిండి కావాలె, అన్నం కావాలె ఎన్ని కావాలె వదినా ఒక పెళ్ళంటే ఏమో అంటరు కదా పెద్ దొల్లన్ ట్రు పెళ్లి చేత్తే ఒడిసిపోతద్ అం పెళ్లి చేస్కున్నంక ఆళ్ళకెన్ని ఉంటయో ఆళ్ మించినామ్
తే అవును మనం ఎన్ని తెచ్చిన గుడా వాళ్ళక్ కూ కొదువు అనేది ఉండది. సరిపోదు. ఏదో మనం ఇ ఇది వేస్కొస్తే అది కావాలంటరు అది కావాలి అది తీసుకొ ఇది కావాలి అంటరు వాళ్ళు ఎం త చేస్తరు పిల్లలు
పిల్లలు ఇం కా పని చేసే కంటే ఈళ్లను సవరిచ్చుడే
ఆ అవును ఓ పొద్దందాక చేతులు కాళ్ళు నైట్ వండుకుంటె ఎక్కడియి అక్క
ఆ ఎక్కడియి అక్కన్నే నోత్తనే ఉంటయి మళ్ళా తెల్లారితే మళ్ళీ ఎప్పుడు ఆరు అయితందో ఏడు అయితందో లెవ్వాలె పెట్టాలె
అవును
ఇగ మనకు ఇగో గియ్యే ఉంటయి ఏం తెలుస్తుది మగోనికి పోయతడు పక్కడ పని చేస్తడు పైసలు పడ పట్టుకొని వత్తడు ఇల్లడు పని ఆ పని కంటే ఇల్లడి పని నువ్వు ఒక్క రోజన్న రెస్ట్ తీసుకుంటవు ఇంట్లది పని రెస్ట్ అయి ఇత్తరా
కాదు ఆడదానికి రెస్ట్ అనేదే లేదు అసలు
పోయిన్నాడే ఇగా రెస్ట్ ఆడాదనికి పోయిన్నాడే
అయితే మొన్న జూ పార్క్కి వచ్చిండు నా వల్ల కాదు నేను ఎత్తుకోన్నా నీకు తెలుసు కదా నువ్వు ఎత్తుకొని తిరపో అనే తిరుగు లే లే కుంటే లేదు నాకే గాబరి గాబర అయి అయన ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్తా ఆ ఎత్తుకోడు ఆయనకు ఎందుకంటే బ్యాక్ పెయిన్ లేతుది అది లేతుది ఇది లేతుది అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఇగ మ నేను మొత్తం ఎత్తుకొని తరిగినా ఇక కాసేపు కొడుకునిడిచండి ఇక వాళ్ళ పిల్లలు ఉండ కదా జయగిట్ట
హమ్ హ్మ్మ్
ఏన్ తగ్గింద అ పులిహొర చేస్కోని పోయినాం పిల్లల మందం పిల్లలకు జి తినిపించినం ఇ వీళ్ళు మంచిగా బాస్ దిగా అటుటు తిరిగి అవన్నీ చూసి అ కొడుకు పులిహోర తిన్నాక అంచినాడు. తే ఎంట్రిదాక నడిసిండ్ర
అమ్మా
గేటు దాక నడిసిండు నా కొడుకు ఇగ మంచిగా ఆడుకున్నాడు వాళ్ళతోని ఇగ అచ్చిండు అయ్ అన్నం దింలే ఏం దింలె ఇగ అట్లలేనే వంనాడ
ఈ ఈగ గంతగానా నడ్చినంకా ఎ కొడుక్కి మొత్తం అల్సిపొయ్న
అల్సిపెయినట్టైంది. ఉ ఇప్పుడు పార్క్కి వెళ్తే కూడా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉ ఉంటది ఏమో లోపల ఆడుకునేదానికి అద అంతా తిరుగుతాడు. తిరుగుతాడు అస్తాడైతే ఇక అడు వంటిగ లెవ్వనె లెవ్యడుగ పాప్ హ్మ్ కాసేప్ ఆడిపి ఒత్తడిగా ఇయనే ఒక పది నిమిషాలు ఏ నా కాళ్ నొత్తానయ్ పొరా నాకు ఒత్తన్ చేతునొత్తనయ్ పొ, నువ్వే ఆడుకో అని అంటుడుగ
అవున్ నొక్కడేమో నడుచుకుంట పని చెత్తాండా మరి
ఆయ్ తిగ వాళ్ళు ఇగ ఎవరెనా పిల్లలు ఉంట్రు కదా ఇగ పక్కన పార్కుల ఇగ వాళ్ళతోను ఆడుకుంటే ఇగ ఆడుకుంటాడు ఇగ వాళ్ళు ఆడుకుంటాంటే చూస్కుంటా ఆడుకుంటు ఉ రౌమి అండగ త
ఇప్పుడు ఎట్లుంటాను మరి ఇప్పుడు గదేనా లేకపోతే ఇప్పుడు కొంచెమైన జారేన
ఇగ అంతే ఇగ మనక్ కనపడదు.
ఇగ మనం చూసుకుంటా అచ్చుడే అంటావ్.
మొన్న గీ సలికాలమె చెప్పిండైతే ఎండాకాలమే మార్ తడ.
ఏమో చెప్పలేమ్ బ నే సంస్రాలు ఏందీ నిలలు మార్న కొద్దీ మారుతారేమో.
లేదు ఉన్నది కానీ నన్ బయ్ ట్ట వడదు అంతే ఇక, ఉ
తె ఆల్ఫా పక్క
పక్క
బల్ల గుద్దినట్టు చే ప్తనవుగా
ఎస్ ఇంకా ఏం స్టోరీ చెప్తాండు వాళ్ళకి నాన లేడాట
అయితే ఏం చేశాడు నేను చదుకోవాల చదు
అద ఆట ఒక బిడ్డ లెక్కనాట
ఎవరికి
మస్తు ఫ్రీగా ఉంటదాట మంచి మాట్లాడుతట ఫ్రెండ్షిప్ అంతే ఫ్రెండ్షిప్ బిడ్డలెక్క అంతే ఇగా అని అంటాడు అవునా మరి తెచ్చుకొని రాదుకో ఇంట్లో ఏ నాకైతే ఒక్క కొడుకు చాలనే
ఏ ఒక్కొక్కసారి పెట్టుకుంటే ఫుల్ లొల్లి అయి బాగా పెద్ద పెద్ద లొల్లిలు అయితాయి
హమ్
కానీ ఇగ ఎందుకు అని సెపరేట్ గుణ్ణం
ఇగ ఏం చేత్ మీగేమన్నా హే ఇగో తెచి పెట్టినారు లాల్ అదే కదా ఎందుకు అని మళ్ళా అరీపించు కునుడు మరి ఏం జేతరే నా నేనేం లేనా ఏ గీఏ ఇడా ఇద్దరికి అచే మాటలు
ఏమన్నా అంటే ఓ నీ ఇంటి కడ్నుంచి తేతనవ నీ ఇంటి నుంచి ఏమైనా పెయిడ్
ఓ ఒకవేళ తాగుతానవవు నువ్వు ఇగ్ట్ల చేతనవు అట్ల చేతనవు అంటే నీ అవ్వ పెడతా నీ అయ్య థేచి పెడతా అ నా సోమ నేనే గద నిన్ టన నా సొమ్ నేనుగద దాగుతన్న ఓహో
ఇక్కడికి ఎంత తిరిగినా ఎక్కడికి పోయినా కూడా మళీ నువ్వు వచ్చేది ఇక్కడికే కద నా దగ్గరికి
ఆ ఇగ ఈగో మా అన్న ఇగో ఈన ఇగ సేమ్ ఏ ఊర్లో తిరిగి గా ఏ వాడ వెయ్ అయో మీ ఇంటికాడ ఎన్ని సంవత్సరాలు ఉన్న ఈడి
ఊ నేనంటే తిరిగి సరే నాక్ ఓ నేను తిరుగుతన నెమో నువ్వు నువయితేక్కడికి పోయిన ఇక్కడికే రాచ్చా నువ్వు ఎన్ని రోజులు పోతవు మా అంట సంవత్సరం పోతవు గం ఆ ఒక అర్నెలు గంతేగా ఇ గట్లా మాట్లాడితే ఉన్నదా అని మన
గంత ధైర్యం ఉన్నది ఇళకి అంత ధైర్యం ఉన్నదన్
లేకుంటే ఇగో నన్ నువ్ నన్ ఏంజెత్ తొ నువ్ నన్ను ఏం చేయలేవ్
అరే
నువ్వు నన్ను ఏం చెయలేవు నువ్వు నన్ను అసలు ఏం కూడా ఎ చెయలేవు ఏం చేస్
ఇది ఇదిరి సగం సగం సేమ్ సేమ్ అంపి రాండ్రి వదిన ఈనది కూడా నువ్వేం చేతావు సరే నేను ఇక్కడ తెచ్చుకుంటే నువ్వేం చేయగలుగుతావు నేన్ దెత్ తెచ్చుకున్నా కూడా నువ్ ఏం చేయగలుగుతావు అని అంటాడు
ద ఊ
తెగిచ్చినోనికి ఆట ఏదో అంటారు కదా ఇగ అద్దు
ఉ ప